హలో
వినిపిస్తుందండి
ఆ వినిపి వస్తూంది అండి నా వాయిస్ నాకే వినిపిస్తుందండి నాకు ఓకే ఉందండి
హలో
ఆ ఇప్పుడు ఒకే నా అండి
ఆ ఓకే అండి మీ హెడ్సెట్ పెట్టుకున్నారా
లేదండి ఫ్యాన్ ఆన్ లో ఉండే సౌండ్ వస్తుందేమో
ఆహా నా వాయిస్ నాకే విని విసుమ్ అయితే ఏం చేస్తున్నారండి ఆ ఇప్పుడు ఓకే అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే న్యూస్ పేపర్ చదివాను
హమ్
మార్నింగ్ కదా టీ తాగాను న్యూస్ పేపర్ చదివాను
హమ్
మీరేం చేస్తున్నారు
ప్రెజెంట్ ఉ ఇప్పుడు కాల్ మా లాడా అయిపోయింది మా సిస్టర్ కాల్ చేశారు నాకు వాళ్ళు ఏబొ ఎటో వెళ్తున్నారంట అయితే
ఆహా మీరు గ్రామంలో ఉంటారా పట్టణంలో ఉంటారా అయితే
మ్మ్ పట్ పట్టనంలో ఉంటామండి మీరు ఎక్కడ ఉంటారండి
మేము గ్రామంలో ఉంటామండి మాది పల్లెటూరు
అవునా నీకు ఏ లాంగ్వేజ్ వస్తుందా ఆంధ్ర సైడ్ అనేది తెలంగాణ సైడ్ అండి
ఆహా మాది నార్త్ తెలంగాణ అండి
మ్మ్ సౌత్ కాదా
కాదు కాదు
మీ ఊర్లో ఏం స్పెషల్స్ ఉన్నాయండి
మా మా ఊర్లోనా మా ఊర్లో ఊరు కాబట్టి పచ్చని పొలలాండి అందులో దొరికె చ్చే కప్పలు ఉంటాయి కదా
పొలాలల్ల షేపల ఎక్కడ ఉంటాయండి నదులలో ఉంటాయండి
అంతే అండి పచ్చని పొలాలు పక్కన చెరువు చెరువు అండి చెరువు
ఆ
ఆ చెరువులు చేపలు ఉంటాయండి
మ్మ్
ఆ చేపలు తోటి పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుదండి
పచ్చి పులుసు చింతపతో చేస్తారండి నా వాయిస్ నాకే వినిపిస్తుంది హలో
నాకప్పుడు అలానే అయిందండి కానీ దానికే ఆ దానీకదే ఆటోమేటిక్ గా బానే అయింది ఇప్పుడు నాది నాకైతే ఏమి వినిపించట్లేదు అంత క్లియర్ ఉంది నా సైడ్
మేము కొంచెం కూర్చొని మాట్ల దొండీ మరి
మేము కూర్చొని మట్ల ట్లాడుతున్నానండి
ఆహా పచ్చని పొలాలు చాలా బావుంటాయిఅండి ఆ వెదర్ ఆ వాతావరణం ఆహా నాకు చాలా ఇష్టం అండి అట్ల మా చిన్నప్పుడు ఉండేదండి అట్ల మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఊరికి వెళ్తుండే కదా తాతయ్య నాన్నమ్మ వాళ్ళ అమ్మ వాల్ల ఇంటికి అక్కడ మా పించేదండి ఆహా పొలాలు పంట పొలాలు పక్షులు కిలకీల రావాలు మీరు మస్తు ఎంజాయ్ చేస్తారు కావచ్చు కదా అండి మీరు
ఆమ్ మా ఎక్కువ కిలకిలా రాగాలు వస్తాయిండి రావాలి రావుగాని
కిలకిల రాగాలు అండి రావాలి కాదు
ఆ అదే కిల అంటే అన్ని బాగుంటాయి ఇప్పుడు సండే వచ్చింది అనుకోండి మా ఫ్యామిలీ పిల్లలకు హాలిడే ఉంటుంది కదా సెకండ్ సండే ఇట్లా కలిసి వస్తే మాకు పొలం ఉందిగా వరి పండిస్తాం ఇంక చాలా రకాల పండిస్తాం ఇక అక్కడ మాకు ఒక మామిడి చెట్టు ఉంది అంటే మామిడి తోట కూడా ఉంది పెద్ద మామిడి చెట్టు కింద ఇంకా అందరు ఫ్యామిలీ మెంబర్స్ కలుసుకొని ఆ రోజు ఫిషెస్ మా మా దగ్గరే దొరుకుతాయని చెప్పాను కదా అక్కడే ఇంకా మా ఆయన వాటి పొట్ టుగ తీస్తారు ఇదో ముక్కలు చేసిస్తే వాటిని మంచిగా హాఫ్ అందులో దొరికిన ఒక కిలో మొత్తము మేము ఫ్రై చేస్తాం అన్నట్టు డీప్ ఫ్రై ఇంకో సగము అం అంటే మొత్తం కూర చేస్తాం పులుసేసి చేస్తాం త్తము ఇట్లా చేసినంక పిల్లలు కూడా ఆ ముళ్లులు ఉన్నాయ అంటారు కానీ ఆ ముళ్లలు తీసేసినంక వాళ్ళే తింటారు. ఇక ఫ్యామిలీ మొత్తం కలిసి అరటి చెట్లు కూడా ఉన్నాయి అరటి ఆకులు తెంపేసి సగం సగం కోసుకొని మంచిగా చెట్టు కింద చాప వేసుకొని అందరం కలిసి తింటుంటే ఆ వీలు అసలు ఊహించుకుంటే మీకు చాలా
అవునా అండి బాగుంటది కానీ అక్కడ ఎలా అనే వాతావరణం అనుకో ప్లేస్ ఉంటదా మీకు వండుకోవడానికి అద పచ్చని పొలాలంటే బురదనే ఉంటది కదా అక్కడ
ఏ లేదు అది బురద బురద గట్టు కింద ఉంటది గట్టు పైన చెట్టు దగ్గర మామిడి చెట్టు దగ్గర అని చెప్తున్నా నేను
తాండి
పెద్ద ఫుల్లు ఇట్లా గుబురు లెక్క ఉంటది చాలా బాగుంటది అక్కడ
మీకు మ్యారేజ్ అయిందా అండి మీకు మీ ఫ్యామిలీ అంటే మీ మ్యారేజ్ అయిందా
ఆ అయింది నేను మా ఆయననే చేపలు పొట్టు తీస్తారని చెప్పాను
ఆ అదే అదే అదే అంటే మీది జాయింట్ ఫ్యామిలీనా అడుగుతున్న అంటే చాలా మంది ఉంటారా మీరు ఓన్ మీ ఫోర్ మెంబర్స్ అనీ అడుగుతున్నా
లేదు లేదు మేము ఫోర్ మెంబర్స్ ఏ
ఫోర్ మెంబర్స్ ఏ కిలోల కిలోలు తింటారా అండి వామ్మో హా హా హా హా
అండి అది ఫ్రై కిరాయి కిరాయి
ఆ ఏమైతది
సగం ఫ్రై చేసుకుంటాము సగం కూర అని చెప్పినా కదండి మీకు
అదే అండి కిలోలు కిలోలు ఎట్టా తింటారు అని అంటూ తున్న
ఆ మేము అంటే ఇక అప్పుడే మొత్తం అయిపోదు ఈవినింగ్ కూడా తింట
అంటే ఈవినింగ్ కూడా అక్కడే ఉంటారా మీరు
ఈవినింగ్ ఈవినింగ్ ఇంటికి తెచ్చుకుంటాం అండి అసలు మీరు ఎప్పుడైనా ఉన్నారా పొలాలలో మీకు తెలుస
మేము సిటీలో ఉంటాము మా ఫ్యామిలీ తెలవదండి చిన్నప్పుడు వెళ్ళ చెప్పిన కదా అండి చిన్నప్పుడు వేరు ఇప్పడు వేరు కదా మీరంటే డైలీ అక్కడ ఉంటారు. కాబట్టి మీకు అలవాటు బుడదలో పని చేేస్తారు అక్కడ తింటారు కాబట్టి మీకు అలవాటు నాటు నాటేస్తారండీ మీకు నాటేయడం వచ్చా
అవును మీరు మీరు ఇప్పుడు అన్నం తిన్నారా
హ్ అన్నం తిన్నం అరి పండించేది మీరే అనీ నాకు తెలుసు అన్నం తిన్నారా
ఇప్పుడు మీరు తిన్న అన్నము తిన్నారు ఇప్పుడు అన్నం తినే ఆ శక్తి తోనే మాట్లాడుతున్నారు నన్ను ఇప్పుడు బురదలో పని చేస్తా అంటున్నారు ఇప్పుడు ఎట్లా వస్తది మీకు రైస్ ఏ మాట్లాడుద ఏం అండి
అట్లాంటివి అర్థమవుతుందా మీకు మీరు అంటే మీరు అక్కడే ఉంటారు కదా ఎప్పుడు విలేజ్లో పని చేసుకుంటూ ఉంటరు దానికి తప్పేం ఉంది నేను ఏమన్నా బురుదలో పని చేయారా మీరు ఏమన్నా ప్యాంటు షర్ట్ వేసుకొని పని చేస్తారా ఆ మ నాట్లు వేయమంటే ఎట్లే ఏస్తరు దాంట్లో బురదలో ఎప్పుడన్నా వేసిర్రా అసలు మీరు నేను చూసాను
ఆ పండించే విధానం తెలియదు ఏ అంతే లేదు
తెలియదు అనంటలేను నేనే ఏం అంటున్న మీరు అక్కడే ఉండరు కాబట్టి టి అక్కడే వర్క్ చేస్తారు కదా అక్కడే తింటారు మీకు ఏమిన్నది అంటున్న దాంట్లో ఏమున్నది దాంట్లో ఏం లేదు అంత ఫీల్ అవల్సిన అవసరం తాముడలేదు అర్థమవుతుందా
ఓ ఉ మీ వైపు ఏమైనా పండిస్తారా ఉన్నాయా ఆ సలు
నేను సిటీలో ఉండే ఇక్కడ పంట పొలాలు ఉంటాయండి చెప్పండి
నేన అనేది ఇంట్లో కుండీలలో పండిస్తారా అంటున్నా
ఆ ప మేము పది కాక అంతముడ్వండి ఒఓన్లీ
మీ సిటీ లో ఇరుకు ఇరుకు గదులు మురుగు నీరు అక్కడ నడవడడానికి ఈరుకు ఇల్లులు కే సరిపోదు ఇంకా మీరెక్కడ పండిస్తారండి అదే మురు
అలా అంటే మురుగు వాడల్ వంద అది ఆ వాడ అట్లా మరుగువాడ కాదండి మాది సిటీ ద్ద బిల్డింగ్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్ ఉంటాయి దాంట్లో ఉంటాయి మురుగు వాడలు గిరికీ వాడలు ఉమ్డయ్ అండి మా దాని దగ్గర
సిటీస్లో ఎక్కువ మొత్తం అట్లనే ఉంటదండి
అది హుమ్ ఆహా కొంచెము ఇట్లా వెనుక పడిన వాళ్ళు ఉంట ఉంటారు కదా కొంచెం పేదవాళ్ళుంటారు చూడు అలాంటి వాళ్ళు మురికి కాలువలల్ల పక్కన వచ్ ఉంటారు మేము అట్లా ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటం పైన ఉంటాం లిఫ్ట్స్ ఉంటాయ్ మాకు అంటే ఆమె కొణిదల్ని కుంటాం ఆ అంత ఎండ ఎక్కువ సండే ఎండ వచ్చే ప్రదేశంలో బెట్టుకుంటాం కొన్ని కొన్ని కోతులు పెడదాం కోతులు వచ్చేసరికి ము బయట పోతాం అన్నట్టు ఏం పెంచాలో ఏం పెంచదో అర్థం కాదు అందుకే పూల మొక్కలు పెట్టుకుంటాం దేనికి సంబంధించింది మేము పెంచ్ కుంటాం అట్లా కొంచ్ కొంచెం
పొలం పని చేస్తున్నారు
మీవు ఏమేమి పండిస్తారండి మీరు మీ పొలాలల్లో పంట చేనులలో ఓన్లీ వరి ఒకటేనా ఇలా కందులు పెసాలు శెనిగలు ఆ ఇట్లా పండియర అండి మీరేమన్నా
సీజన్నీ బట్టి ఏమేమైతే అవసరమో ఏవి రైతులకు ఎక్కువ దిగుబడి అస్తదో అవి మాత్రమే వేస్తామండి
అవునా ఇప్పుడు ఏ సీజనల్ కాబట్టి ఇప్పుడు ఏమి ఉంటాయండి చెప్పండి
మేము ఇప్పుడు మొక్కజొన్న వేసామండి అమ్ముడు గుడా పోయినాయ్ ఈసారి లాభం బానే వచ్చింది
ఆ మాకు కొంచెం పార్సల్ చేస్తరా అండి డబ్బులు ఇస్తా మాకు చాలా ఇష్టం మా గారెల
మీ సిటీకి ఇవి అచ్చుడు కష్ మండి ప్లీజ్ మీరు
కాదండి కొరియర్ పంపండి పార్సల్ పంపండి ఆన్లైన్ పేమెంట్ చేస్తాం మేము
మేము మురుగు కాలువలో ఉంటాం కదండి మురుగుని అంటే నీళ్లు అక్కడే పోతా ఉంటే బురదలో ఉన్నా ఏ
దానికి ఫీల్ అవ్వాల్సిన అవ్ అవసరమే లేదు అసలు ఎందుకంటే అది మీరు గొప్పగా ఫీల్ అవ్వాలి మీరు ఫార్మర్స్ అంటే ఏంటిది మీరు లేకుంటే మేము లేమ్ లేమేమో అసలు తెలుసా అండి అందరి తిండి పెట్టేది ఎవరు ఫార్మర్సే
ఈ మాట ముందంటే అసలు ఏది
మీరు దానికి ఎంత ఫీల్ అవుతున్నరా అండి అయ్ అయ్యో సారీ అండి అని సో ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే మీరు ఎప్పుడు అక్కడే ఉంటారు కదా అండి అక్కడే పని చేస్తార్ గదా అక్కడ బురదనే ఉంటది యాక్చువల్గా వరిలో ఎప్పుడన్న చూసారా మీరు నన్న వరి నాట్లు వేసి అక్కడే ఒక వమ్ము అక్కడ కూర్చొని తింటార్ ఎంత కష్టపడతరో నాకు తెలుసు ఎందుకంటే నేను వీడియోస్లల్ల చూశాను ను
వీడియోస్లలో చూడడం వేరు ఇప్ ఇక్కడ ఉండి పని చేయడం నిజ జీవి
మరి ఎందుకంత ఫీల్ అవుతున్నావ్ నువ్వు బురద అంటే మీరు ప్రకృతి అమ్మవారు తల్లి భూమాత పని చేేస్తున్నామని అనాల దానికి అంత ఫీల్ గావల్
మీరు ఒకసారి ఈ పని చేస్తూ ఉండ డీ మీకు అప్పుడు చెప్తే మీకు ఎలా అనిపిస్తదో చూద్దాము
బాయ్ అండి నైస్ టు మీట్ యూ
ఓకే బాయ్